బాగున్నారంండి
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ మేం బాగున్నామండి తిన్నారండి
తిన్నామండి మీరు
మేము తిన్నామండి ఇపే మీరు ఎక్కడైనా విహార్ యాత్రలకి పోయినార అండి. విహారయాత్ర అండి మామూలు విజిటింగ్ ప్లేస్ అండి ట్రిప్కి అట్లా
ఓ ఆ వెళ్ళానండి వెళ్ళాను ఎందుకు పోమండి చాలా పోయామండి
ఎక్కడ పోయినారండి
మేము అండి ఇక్కడ మీకు బెంగళూరు తెలుసాండి బెంగళూరు
ఆ నా బెంగళూరు నాకే కాదండి చాలా మందికి తెలుసు బెంగళూరు
అవునండి ఏమో రండి అంటే పల్లెట న్లో ఉండే వాళ్ళకి కొంతమందికి
అవునవును నేనేం పల్లెటూరులో లేనండి. నేను సిటీలో ఉన్నా లేనులేను చెప్పండి. చెప్పండి. మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏమేం కదా
అంటే మేము అండ్ అప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ అండి అందరు మేము ఒకే చోట ఉండే వాళ్ళము ఇప్పుడు ఉన్నారండి ఎవరో ఇద్దరు ఉన్నారు. ర ఎందుకో పనికిరారు వాళ్ళిద్దరు ఏం చెప్పుకుంటాంలేండి వాళ్ళిద్దరు గురించి అదే అదే అందుకనే నేను అక్కడే చెప్తున్నానండి. మీరే ఎక్కడెక్కడో తీసుకపోతున్నారు. ఆ అప్పుడు ఉందా అండి. అంత మా దగ్గరే ఉండ్రి ఒక ఐదు మంది ఫ్రెండ్స్ అందరు ప్లాన్ చేసుకొని మన్ సిగా ఒక క్యాబ్ బుక్ చేసి కొన్ని అలా నంది హిల్స్ సుబ్రమణ్య స్వామి టెంపుల్కు
అవును అవునులేండి. నాకి ఈ సుబ్రమణ్య స్వామి టెంపుల్ అంటే చాన ఇష్టం అండి. అ దేవుడు అంటే ఇష్టం నాకి హలో హలో
పోకుదా లొ వినపడదా అండి
అండి ఈ నెంబర్ లేదండి చెప్పు అందుకు హలోహలో అన్నా ఇప్పుడు వినపడు
ఇప్పుడు వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుంది అండి కాదు విజిట్ చేయడం నచ్చ నచ్చద అండి మీకి
నాకు విజిట్ చేయడం అంటే చాల ఇష్టం అండి నేను ట్రిప్పులు అవన్నీ తిరగడం అంటే నాకు చాల ఇష్టం
అయితే మీరు పోలేదండి ఎక్కడికి
ఆ నేను చాలా చోట్ల పోయినానండి నేనైతే ఎక్కువ టెంపుల్స్ కి అట్లా ఎక్కువ పోతా అంటా అండి ఇప్పుడు మనం గమని వచ్చినట్టు అయితే తిరుపతి అరుణచాలము అట్లా నేను ఎ ఎక్కువ తిరిగానండి
ఆ రెండే తెలుసా అండి తిరుపతి అరుణాచలం
ఆ రెండే కాదండి నేను పోయిన ప్రదేశాల గురించి చెప్తున్నాను అండి అంతే నేనేం తిరిగిండేది అవేండి శ్రీకాళహస్తి రెండు కాదండి మూడుఐ
దగ్గర ఎక్కరండి గట్లా పోయింటది తిరుపతికి పోయి శ్రీకాళాతికి
పీవర్ కదండి
ఆ వేరట్ కానీ దగ్గర దగ్గరే కదండి అందుకే విజిట్ చేసి ఉంటారు
ఆ దగ్గర దగ్గర కాదండి నేను పోతేనే టెంపుల్స్ ఆ దగ్గర దగ్గర కాదండి నేను పోతేనే టెంపుల్స్ కి పోవడం నాకు ఎందుకు ఇష్టం అండి అందుకని చెప్పి అట్లా విహారయాత్రికి ఎప్పుడైనా గాని వెళ్ళినప్పుడు గాని నేను ఎక్కువ టెంపుల్స్ కి ప్రిఫర్ చేస్తానండి ఎందుకు ఇష్టం అఎందుకని చెప్పి అట్లా విహరాత్రికి ఎప్పుడైనా ని వెళ్ళినప్పుడ ప్రిపేర్ చేస్తానుండి అట్లా కాదు నిను మళ్ళీ నేను నార్ప్ మల్గని బొత్ కదండి ఇప్పుడు నిను చూసుకున్నట్లయితే ఊటికి పోయినా అండి నేను
అవునా అండి ఊటీకి పోయినారా నాకు ఈ ఫేవరెట్ అండి ఊటీ ప్లేస్ అయితే
అవునండి చాలా బాగుంటదండి ఊటీ వచ్చేసి అసలు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఏంది సార్ చాలా ప్రశాంతంగా ఉందండి ఊటిని చూసినప్పుడు నాకి ఏదో తెలియని మనస్ఫూర్తి సాటిస్ఫాక్షన్ అంటారు చూడండి ఆ అది నాకు తగిలింది అడి నాకు అప్పుడు గుండెకు అక్కడ పోయినప్పుడు అవునవునండి తగలడం అంటే అంత కాదండి అది ఆ మనశ్శాంతి అనేది మనస్ఫూర్తిగా ఉందండి అప్పుడు నాకి
ఓ మనస్పూ మనస్సు అనేది మనస్ఫూర్తిగా ఉందా అండి
అవునవునండి ఏదో తెలియని ఆనందం అండి లోపల నుంచి అట్లా ఆ ఊటీని చూసినప్పుడు చాలా బాగుంటదండి ప్రదేశం స మొత్తమ ఆ కొండలు ఆ చెట్లు ఆ వెదరు అది చూసినట్లయితే మనము అసలు మన మనసునే మైమర్చిపోతు వస్తామండి
అవునండి అక్కడ ఏంటండి స్పెషల్ గా అంటే చెప్పుకోవాల్సిండే అంటే ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ఊటీలో అలాగా అ
ఆ ఊటీలో వచ్చేసి అవునవునండి ఊటీలో వచ్చేసి ఆ సారీ అండి
అంటే నేచర్ ని అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ ఇప్పుడు చూడండి ఇప్పుడు వాటర్ ఫల్స్ అంటే జల
అవునవునండి అదే అండి నేను చెప్పబోతున్నాను మీరు చెప్ప పేసన్నారంత అవునవునండి ఇప్పుడ టిలో మనం గమనించినట్లయితే అయితే బొటానికల్ గార్డెన్ అని ఒకటి ఉండేదండి బాగుంటదండి గార్డెన్ అది అక్కడ వచ్చేసి టీ సంబంధించి ఇచ్చిన ఆకులు పెంచుతుంటారండిడ
అో అక్కడేనండి అయితే పెంచేది అవి నేను ధర్మస్థలం దగ్గరని విన్నానండి కాదా
కాదండి ఇప్పుడు మీ ఇంటికాడ వేప చెట్టు ఉంటుంది మా ఇంటికాడ వేప చెట్టు ఉంటుది అట్ల అని చెప్పి మీ ఇంటికాడ పెరుగు వెంట అది తప్పుగాదండి
అది నిజమే లేండి అంటే ఎక్కువగా ధర్మస్థలాలో పెంచ అంటే ఎక్కువ పండిస్త తరని
అవునండి ఆ అది కరెట్ అండి ఇప్పుడు అదే అండి నేను చెప్తాను కదా ఇప్పుడు కొండలు కొండలు అనేవి మీ ఊరికాడు ఉంటాయి మా ఊరికాడు ఉంటాయి అట్ల అని చెప్పి మీ ఊరికాడే ఉండాలని రూల్ లేదు కదండడి
మా ఊరు క్కడ పెద్ద కొండలు ఉంటాయండి మీ ఊరు కడ పెద్దవా చిన్నవా అండి
పెద్దవలే అండి అది కాదుగాని ఇప్పుడు టీ అనేవి ఆ టీ ఆకులు అనేవి అక్కడ పెంచుతారండి చాలా బాగుంటదండి మొత్తం మనం గమనించినట్లయితే ఆ చాలా చల్లగా ఉ ఉంటది అక్కడ అక్కడ వెదర్ కూడా ఎట్లాంటంది అంటే మైనస్ మైనస్ డిగ్రీలో ఉంటంది ఏసీతో అనవసరం అండి అక్కడ అంతా చల్లగా ఉంటందిండి మొత్తం
గా చెప్పానో
అవునండి మీరు మీరు చిన్నప్పటి నుంచి టాలెంటెడ్ గా ఉన్నారా అందుకేట్లా మాట్లాడుతున్నారండి
అవునావును కరెక్ట్ అండి
ఆం మీ మాట తీరులోనే అర్థం అవుతుందండి మీరు చాలనా హుషారుగా మాట్లాడుతున్నారు ఓ మనిషితో మాట్లాడేటప్పుడు కొంచెం ఎనర్జెటిక్ గా మాడుతానుండి నాకు అర్థంమవుతుంది మీరు మాట్లాడుతండి
అవునండి థ్యాంక్ యూ అండి
ఆ అది మీ మంచితనం అండి థ్యాంక్ యూ చెప్పడం
అదే అదే చూడండి మీరు అక్కడ కూడా గుర్తిస్తున్నారు అంటే నాకు ఈ ఫేవరెట్ ప్లేస్ ఒకటి కానీ దాని గురించి ఏం తెలీయదుండి నాకు
అవునండి ఇప్పుడు అంతేలేండి
చెప్పడం వల్ల
ఇప్పుడు అది అది కరెక్ట్ అండి ఇప్పుడు ఫేవరెట్ అంట కదండి ఇప్పుడుది తెలియదు కాబట్టి మీకు అది ఫేవరెట్ అందుకు మీరు చూడలేదు ఇప్పుడు వళ్ళి చూసినార అనుకో అది ఫేవరెట్ కాకుండా మిగతా అది ఏదై చూడలేదు అప్పుడు కు అది ఫేవరెట్ అవుతుందండి.
అదేం లేదండి. మనం చూడకపోయినా చూసినా అదే మా ఫేవరెట్ అండి.
అవునా అండి ఏమోండి ఎవరి ఇష్టాలు వాళ్ళు ఉన్నదండి. ఆ నేను మ మళ్ళీ మళ్ళీ వ వచ్చేసి నేను అక్కడ ఒకటి బ్లాక్ థండర్ అని చెప్పి ఒక వాటర్ వాటర్ గేమ్స్ మొత్తం అంటే చూడండి దాంట్లో
అవున అవును చెప్పండి
లెవెన్ లో మే పోయింటింమండి దాంట్లో టికెట్ వచ్చేసి ఓ పదిహైదు వంద్ ఎంత ఉండేడి ఆ నేను పక్క స్విమ్మర్ అండి నేను కాంపిటీషన్ గానీ చాలా రోజులు చాలా చోట్ల పాల్గొనండి.
కాంపిటేషన్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారా ఏమైనా
పార్టిసిపేట్ చేసినా అండి. మరీ లేలే మరీ అంత ఆలోచించ మామూలుగా స్టేట్ కన్నా తక్కువ అండి ఇంకా డిస్ట్రిక్ లెవెల్ల్లో
డిస్ట్రిక్ లవెల్లో ఆడుతున్నారా ఓ నైస్ అండీ డిస్టిక్ట్ కంటే ఏమైనా తక్కువ అనుకుంట
లేదండి డిస్టిక్ అంటే తక్కువ ఏం లేదండి. కంటే దాంట్లో ఒక నలభై మూడు మండలాలు అట్లాంటాయండి.
ఆ మరి చూడండి మీరు అట్లా పోయి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తంటే నిజంగా నేను మీ అమ్మ నాన్నలు గర్వంగా ఫీల్ అవ వాళ్ళను
అవునవునండి అదే మా మా ఇంట్లో వాళ్ళు డైలీ ఫోన్ చేసి చెప్తుంటారండి. నిన్ను చూస్తే నాకు చానా గర్వంగా ఉందని నేనే అవన్నీ పట్టించుకోనండి. నాకు పొగడతా పొగడ్తలు అంటే నచ్చావ్ అండి.
మీ ఫ్రెండ్స్ ఎవరో పొగడరా అండి.
అంతా నన్ను తొక్కడానికి ప్రయత్నిస్త స్తారండి కానీ వాళ్ళు నన్ను చూస్తే కులుకుంటారండి. వాళ్ళు
అదే అది ఎందుకంటే ఎట్లా అంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అంటే సపోర్ట్ చేస్తారు. కానీ కుళ్లుకుంటారా చెప్పండి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి వాళ్ళ గురించి
ట్లా ఉంటారండి
లేదండి నిజంగానే మీరు కొంచెం ఆలోచించండి దీని గురించి మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు
ఆలోచించకపోయినా అదే ఆన్సర్ అండి అది ఎందుకంటే వాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి అవునండి ఇప్పుడు నా ఫ్రెండ్స్ గురించి నాకు తెలుసు కదండి మీకు మైనా తెలుసా మీ ఫ్రెండ్స్ మంచోళ్ళు ఉండొచ్చండి నా ఫ్రెండ్స్ మంచి వాళ్ళండి కానీ వాళ్ళు ఎట్లంటే ఒకరిని తొక్కడానికే ప్రయత్నిస్తారండి అందుకు నాకు అట్లా నచ్చదండి
అవునండి సరే అంటే మీ ఫ్రెండ్స్ అట్లా కాదండి మీ ఫ్రెండ్స్ నెంబర్ పెట్టండి వాళ్ళకి చెప్తాను. నేను
నంబర్స్ ఏం లేండి. అయిన నెంబర్స్ అనవసరం ఇప్పుడు నేను మంచి వాళ్ళ అయితే మీకు ఎటువంటి పరిచయం చేయిపిస్తాంటండి ఇప్పుడు మ మంచివాళ్ళు కాకున్నప్పుడు మళ్ళా నాకు చెడ్డ పేరు వస్తుంది కదండి. నేను పరిచయం చేస్తే
అవును అది కరెక్ట్ లేండి
మళ్ళా ప్రతిదీ మనం గమనించాలండి ఏమంటారు
సరే మరి ఇంకెక్కడికి పోలేదా అండి మీరు
అదే అండి అక్కడైతే మేము వాటర్ గేమ్స్ చాలా బాగా ఆడుకున్నామ అండి అక్కడ చాలా వాటర్ గేమ్స్ అయితే ఉండేవి నేను ఫస్ట్ టైం అవునా రిజార్ట్ క పోయిన ఏం చేసినారంండి రిజార్ట్ క పోయి ఆ రిజల్ట్ తెలుసు అవున అవును తెలుస అండి దాని గురించి కానీ నేను ఎప్పుడు పోలేదు
అవునండి ఏం లేదండి పోయాము అంటే టీమ్ తో పోయాము ము మంచిగా ఎంజాయ్ చేసాము డ్యాన్స్
ఉమ్ అంటే మంచిగా ఎంజాయ్ చేయడం అంటే ఎట్లా అండి
అంటే గేమ్స్ ఆడాము క్రికెట్ ఆడాము షట్ ల్ ఆడము వాలీబాల్ ఆడాము అలాగే ఇంకా ఆ ఏమంటారు ఏమ ఆ
అక్కడ పోతే ఓన్లీ గేమ్స్ ఆడుకుంటారండి
గేమ్ చెప్తున్నాను కదండి ఇంకా అంటే ప్లేసెస్ మంచి అక్కడ అక్కడ రెజార్ట్ లో ఉండే మంచి ఆ అంటే మంచి మంచి ప్లేసెస్
కాదండి మీరు ఊరికే మంచి మంచి అంటున్నారు కానీ ప్లేసెస్ నేమ్స్ చెప్పట్లేదండి
అండి ఎందుకంటే గుర్తులేదండి అందుకే చెప్పట్లేదు
అవునా అండి ఆ అంతేలేండి ఈ కాలంలో మనము మధ్యాహ్నం తినిందే గుర్తుండదు ఇంకా ఆట్లా దాంట్లో ఇంక అడుగుడుతుంటారంండి
అంటే నాకు కొంచము పరిచిపోవడం అలవాటు ఉంది లేండి అందుకే ఎప్పుడో వెళ్ళిండేవి ఇప్పుడు గుర్తుకు్రాంటట్ ఎట్లా సార్ చెప్పండి మీరే
అవున అవును అంతేలేండి అది కరెక్ట్ అంటడి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని తో పంచుకు న్నను
ఆ మీకు ఎక్స్పెషల్ మీకి చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే నాకు అసలు ఊటీ నా ఊటీ ఫేవరెట్ పసదు దాని గురించి మీరు ఈదంగా చాలా బాగా చెప్పారు సో నేను తెలుసుకున్నాను ఇంకా నాకు ఆత్రృత పెరిగింది చూడల్లాది విజిట్ చేయాలా అని థ్యాంక్యూ అండి థ్యాంక్యూ
పోయి రండి అండి పోయిరడిండి థ్యాంక్ యూ సో మ ధన్యవాదము ఆ ఓకే అండి ఓకే ఎంజాయ్ ఎంజాయ్ అండి ఓకే బాయ్